హలో
కర్ర
ఏ ఇక్కనే ఇంటి దగ్గరున్నా
ఏంజెత్తన్నావ్
ఏం లే కాలి నువ్వేం జెతన్నావ్
ఎంలే కాలి ఇట్లా పార్క్లో కుసున్న బోర్ కొడుతుంది అని చేసిన
అవునా ఎక్కడ పార్క్
ఇక్కడ పక్కల మాసండై పార్క్ ఉండే ఇటు ఆటోచ్చిన
మాసం టాంకా ఆహా
తిన్నావా
తినలే ఇంకా తినాలి టైమ్ బడతది నువ్ తిన్నవా
తిన్నా
తిన్నావా ఏం కర్రి
కర్రి పాయింటు కు పొయ్యి కర్రి తెచ్చుకున్న బెండకాయ టమాట
అవునా
ఉ
ఎంత మరి కర్రి పాయింటు కు పొయ్యి తెచ్చుకుంటే
ఒకటే కర్రి తెచ్చుకున్న కాబట్టి ముప్పై రూపాయలు ఏదైనా ముప్పై గాని ఎగ్ గిట్ల ఫార్టీ
అవునా
మ్ వండుకూనే అంత ఓపిక లేదు ఇగ పడ్డది అట్ల అట్లా నిన్న పడ్డది ఇయ్యాల అంత ఎమ్ పల్లె
ఇయ్యలనే నార్మల్ గా పడ్డది కదా
ఇటెమ్ పల్లె అయితే
ఇటు పడ్డది బానే
ఇప్పు
ఉ ఏం చేత్తలు మరి అందరు
ఏం ఉంది ఎంలే ఒక్కొక్క ఫోన్ మాట్లాడుతు కూస్తున్నా బనియాడు పోట్టియాడు
సృజన్ గడ్ మీ దగ్గరనే ఉన్నాడు
ఆ ఇక్కడనే వాద పక్కనే ఇల్లు అ వాళ్ళ అంత ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉండారు
ఎక్కడా ఏ ఏరియా
ఇదే మాసడాయింగ
అవునా
ఉ అశాంతని ఇంటి వెనకాల ఉ
ఇక్కడ ఏది
అక్కడ ఉన్నాయి అక్కడ నుంచి కాల్ చేసొచిండు రస్ రెస్టా రిసార్ట్ ఉన్నాయిగా రిసార్ట్లనెగా ఉ అక్కడి నుంచి కాల్ చేసి ఇటు వచ్చిళు
ఆహా
హు
అందరు ఒక్కనే ఉన్నారు అయితే
ఆ
ఇలా పిల్లగా బర్డేగా
సాయిగన్ బర్డే అదే స్టోరి పెట్టిన
ఆహ పిల్లాడు మొత్తం రీల్స్ పంపుతుండు పైసల్లో గాని విషెస్ చేసినందుకు థ్యాంక్స్ అంటాను
ఆహా పార్టీ అడిగినవ
ఎ పార్టీ ఇలా ఎం అడగలే వాడే పంపిండు రీల్స్
ఎక్కడన్నా ఫోన్ చేసినా వాకి
ఫోన్ గిట్ల ఏం చేయ్యలే ఇ మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి నేను మధ్యాహ్నం ఎగ్జామ్కి పోయి సాయంత్రం వచ్చినా
సెకండ్ సెమిస్టరా
సేకండ్స్ సేమ్ ఎక్స్టర్నల్స్
ఎక్స్టర్నల్స్ ఎప్పటినుండి స్టార్ట్ అయ్యాయి
మొన్న ఫస్ట్ నుంచి స్టార్ట్ అయినాయి ఫస్ట్ నుంచి మిడ్డే అయిపోయినాయి ఇప్పుడు ఎక్స్టెన్న్స్ జరుగుతాన్నాయి
ఆహా
సిక్స్టీన్త్ ఆ ఫిఫ్టీన్త్ నుంచి సెమ్ ఎగ్జామ్స్ ట్వంటీ ఫైవ్ లోపు అయిపోతాయి అంటే ఇక ట్వంటీ ఫోర్ క అయిపోతాయి ట్వంటీ ఫైవ్ నాడు ఇంటికి పోతమని అనుకుంటాను
ఆహా ట్వంటీ ఫైవ్ క మీ కూడాద ఫస్ట్ కొత్తగా వచ్చిండు ఇడు ఇంటికి రాగానే వరంగల్ కొత్తా
ఎడా ఎవళ రూమ్లు ఉంటావు
సా బై రమ్
అలానే ఉంటాండా సాయి
ఆ ఆన్లనే ఉంటాండు
ఎంతమంది ఉంటలట
నలుగురు
ఎవలవలు
సాయిబ్ర గౌతమ ప్రైణ తెలిసియా
హు
అనన్న ఇంకొక అన్న
వేరే కొత్తాయననా
కొత్త ఏంటంటే అప్పుడు నువ్వు చూసావు అ పల్సర్ బండి ఉంటాయి నాకు
ఏమో మరి
ఆ ఒకన్న
అవునా సాయిగారు కాని హైదరాబాద్ వచ్చిండేమో అనుకోని ట్లే అయితే పోయేటప్పుడు అడవై పోవాలి ఇంటికి పోవాలి
అక్కనుంతండు
ఉహు
నేను ఫస్ట్ కొత్తా ఫస్ట్ క వచ్చి నాకు కాలేజీ రమ్ ఉన్నాడు సారిగా ఎగ్జామ్స్ స్టార్ట్ అయితా రా ఫస్ట్ నుంచి ఫిఫ్త్ంగా మీకు ఎగ్జామ్స్ పెడతాను సిక్స్త్ సెవెంతత్ ఎయిత్ మీకు ప్రాక్టికల్స్ ఉంటాయి
ఆహా
ప్రర్టికల్స్ అయిపోనాక మీకు ఎగ్జామ్స్ ఉంటాయి అదని చెప్పిండు సరే సార్ వత్తాం సార్ అదేని నేను చెప్పినాను
ఉ
సార్ ఇంకా నే అక్కడనే చెస్తాను కావచ్చు అనుకుంటన్నాను ఆ కంపెనీలా
అవునా
లో సార్కి న ఇం బంద్ చేసినా బంద్ చేసినా వెళ్తే కాయ గాయంమతుకుంటాడు
ఇది పని చేసినాందు వెళ్తే ఎట్లా వాళ్ళు సీరియస్ అవుతారు ఇంక ఏమైంది అది
నేను చెప్పాలి మొన్న వేనా మొన్న ఎగ్జామ్స్ తీసి పెడతా మొన్న సెవెంత్కో ఎయిత్ ఎయిత్ వేనా ఎయిట్ కి వరంగలు పోయి ఫస్ట్ సెవంత్ రోజు పోయినా పోయి నేను ఎక్కువడా పోయి చెల్లెని చూసి వచ్చిన
హు
చెల్లని చూసి ఎయిట్ రోజు పొద్దునవే ఎగ్జామ్ ఫస్ కట్టి మనట్ వచ్చిన
అవునా
ఉ
ఆ ఏమో మరి వాళ్ళు అక్కడ ఉండలేరు కావచ్చు అనుకోని నేను పోట్లేను ఈ ఇంటి వచ్చసి కానీ ఏం లేదు ఒక రెండు రోజులు రెండు నుండి అట్ల మెల్ల ఇంటి పోయి మళ్ళీ ఉత్కాలైక వద్దాం అనుకుంటాను
ఉహ్ మా సెకండ్ సెమమిస్టర్ ఎప్పుడ్ స్టార్ట్ ఇతాది అంటా ఈ ఫిఫ్టీన్ కేనా
ఆ ఈ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫోర్కికి అయిపోతది
హా
ఉ అయిపోగానే కొత్తది తీసిపెట్టుడు
ఉ ఉ
ఉ
మాయి ట్రాపే మరి
ఇగ వస్త అటు ఒద్దిగా
ఎంత ద చక చక్కడక
ఏ ఏరియా వాళది
ఏ ట్యాంక్ బండ్
ట్యాంక్ బండ్ అంటే ఇ మా ఎల్బి నగర్ కు వచ్చి బస్ ఎక్కాల మళ్ళా ట్యాంక్ బండ్ కి వెళ్ళి
ఎంత ఎంత దూరం ఉండది దగ్గ రేనా జర్నీ
అత్తది ఒక వన్ అవర్ వత్తది కావచ్చు జర్నీ
ఇక్కనే టంగ్ బండ్ ట్యాంక్ బాండ్ ఇక్కడి నుంచి మూడ్ కిలో మీటర్లు ట్యాంక్ బండ్ మూడు కిలోమీటర్ ఇక్కడికేళి మూడత్తద రెండత్తద
ఆ రోడ్ మ ట్యాంక్ బాండ్
ఆ
హ మెయిన్ రోడ్ మీదనే
హు మేది పట్నం తెలుసా
ఆ తెలుసు మేది ప
ఆ మేదిపట్నం అయితే కిలోమీటర్ ఉంటది ఏమో
అవునా ట్యాంక్మన్ సైడ్ వచ్చినామాట తిరిగెసినాం మేము ఒక రోజు మొత్తం బస్ పాస్ తీసుకొని డే పాస్
అదే
అనందాట్లా తెరిగినం
ఉ
అమ్మో వద్దాం టైం ఉంటే వత్త
ఆ
టైమ్ ఉంటే వస్తా లేకపోతే అడ్ రోహిత్ గాడు రమంటుండు వాణి దగ్గరకన్నా పోతా
వాడ్ ఎక్కడుంటాడు
వాడక్కన్నే ఉంటుండు అటు సైడ్ ఎ
కావనే అ ఏంటి
ఏరియా అంత ఐడియా లేదండి
పాయె ఆడు ఎంచతడిప్పుడు
అదే నార్మల్ దాంట్లో ఎతు వాడం తింటన్నా
అంటే ఎట్లా చ పార్ట్ టైమ్ లెక్కన
ఆ
ఏం చేసిండ్ ఆడు
అది ఏంటిడో మనం నాకని అంత అడియలేదు సర్చ్ చెస్తున్న
ఉహ్ ఎంతకడా
ఎంతే టువెల్ వత్తాయి కావచ్చు
ఆ
ఉ
రాకేష్ ఆడు ఎతే ఉన్నాడా
వాడైనా అనే ఉంటాడు ఇద్దరు ఒక్కనే ఉంటలు
వాళనాడు ఇద్దరూ ఒకడ కాన్నా
ఆ
కతారుడా రోజ
ఉ
రోజ వెల్త నాడు
ఏ రాకష్డ మన ఉరి పిల్లడేగా
హే అడు కాదు జలం గిరి రాకేష్ గాడు నువ్వే రాకేశ ఎళ్ళిపో రాకేష్ అన్న
ఆ
ఆ ఆయ ఏం జేత్తాండట.
వాళ్ళిద్దర్ ఒక కాన్నెనే
ఆ
మ్ మీ వోడ్ ఎప్పట్ నుంచో రా రా రా అంటుండు. ఈ ఎగ్జామ్స్ అయిపోయినంక ఆనికి ఫోన్ చేసి పోదామని అనుకుంటాన ఆ
రూమ్ తీస్కున్ అట్నా
ఆ రూమేనట వాళ్ళది.
హ్ హ్
మ్ ఎగ్జామ్స్ అయిపోయినంకా ఏమో రమ్మంటున్నడు పోతే అట్లా ఒక రెండు రోజుల్ ఆడుండి
ఆ
ఇంటికొద్దామన్ అనుకుంటాన్న.
ఆహా
మ్
పోయిరా మరి అట్ల టైమ్ పాస్కి ఈడుండి ఏం జేత్తవ్
గదే పోవాలి అట్ల పోదామనే అనుకుంటాన్న ఏమైతదో చూడాలె
మ్
ఒకవేళ ట్వంటీ ఫైవ్ రోజు పోయినా ట్వంటీ సిక్స్, ట్వంటీ సెవెన్ ఉండి, ట్వంటీ ఎయిట్ నాడు ఇంటికి పోయి ట్వంటీ నైన్, థర్టీ ఉండి, రిటర్న్ వొత్తె బెటర్
మళ్ళ చెయ్యి ఎత్తవ్ మళ్ళ సెమ్లు లెవ్వుగ ఇగ అయిపోయినట్టేగా
అంటే సిక్స్త్ కి స్టార్ట్ అయితది కాలేజ్ మళ్ళ సెకండ్ ఇయర్ ఆ సమ్మర్ హాల్డే ఇచ్చిన్లు గదా అయిపోయినట్టే ఇగ
మ్ హ్
ఫస్ట్ ఇయర్ వోళ్లకన్ స్టార్ట్ అయితయి కదా
ఆ
అట్లా అందుకనే ఇగ మాకనే పెడ్తరు.
ఇప్పుడు నీ దాంట్ల డైరెక్ట్ స్పాట్ అడ్మిషన్ ఉంటదా?
ఆ
స్పాట్ అడ్మిషన్ ఉండే మీ దాంట్ల
ఆ ఉంటైయి అయి మనం ఎట్లా అంటే చెప్తాగు మేనేజ్మెంట్తోనీ డైరెక్ట్ సీటు కొనుక్కొని కట్టేయాలే. మ్ ఫీ అంటే క్వాలిఫై కాకపోయినా అంటే నైటీ ఉంటది నైటి నైటి ఫైవ్ ఉంటది.
ఇయర్లియా?
ఆ
మ్ హ్
ఓన్లీ ఎక్జా అంటే కాలేజ్ ఫీజ్ అది.
మళ్ళ ఎగ్జామ్ ఫీజ్ మళ్ళ అయి వేరేనా
ఫీజు అని కట్టుకోవాలి అదని ఇదని యూనిఫామ్కి మళ్ళా
యూనిఫామ్ ఉంటదా
ఆ ఉంటది కాలేజ్ యూనిఫామ్ ఉంటది
కిరణ్ అతండ మరి రోజు
ఆ
కిరణ వతండ రోజు
కిరణ కానవదలే న్నాకు
ఆ
వాళ్ళకి సేమ్ అయిపోయింది కావచ్చు వాళ్ళు టైమ్ తీసుకొని వస్తారు ఇప్పుడు థర్డ్ ఇయర్ కాబట్టి బాగా టైం తీసుకుంటారు
ఆ
హ మేము అదే అర్ధంగాట్లే ఎట్టుపోవాలన్నా
తిన్నవ మారే
తిన్లే టైమ్ పడతది అట్లా ఎయిట్ తర్టీటీ ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా
ఇం కూడా ఉంటారు ఇలా స్పెషల్ ఏమ ఉంటందా
చికెన్ ఈయల కానీ ఏమో మరి చికెన్ పెడతారా మరి ఎగ్ పెడతారా చ
ఆ
ఇయలా చికెన్ పెడతారు గానీ చెప్పలేం తక్కువ మంది ఉన్నామని ఎగ్గి తెతారు కావచ్చు ఎగ్గి పెడతారెమో
ఆహా సాట్లే మరి తనుపో మ
ఆ
సరేరా
ఆ సరే
హ